హలో హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున తిన
ఏం పుస్త ఏం చేస్తున్నారు ఫుడ్ ప్రిపరేషన్ అయందా హలో
ఆ అయిపోయిందండి
అంటే వాయిస్ కొంచెం వినిపించ
క్లియర్గా లేదా మీ వాయిస్ కూడా కట్ అవుతుంది
ఆ క్లియర్ గా
హలో
అ ఒకని ఇప్పుడు ఓకేనా అండి ఓకే లంచ్ ప్రిపరేషన్ అయిపోయిందా మీకు హలో
ఆ అయిపోయింది మీది అయిందా
ఆ అయిపోయిందండి ఏ అయిపోయింది అయిపోయిది అండి ఏంటండీ స్పెషల్స్ హలో హై ఇప్పుడు ఓకే అండి నాకు వినిపిస్తుంది ఇప్పుడు ఓకే కొంచెం నెట్వర్క్ ఇష్యూ లాగా ఉంది
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది ఏంటి స్పెషల్స్ అంటున్నా ఏంటి స్పెషల్స్ చేశారు ఫుడ్
ఈ రోజు ఓ ఈరోజు ఎగ్ వంకయ వె
అవునా గుడ్ అడి నేను అదే కట్టించాను మా పిల్లల కూడా బ్యాంక్స్ ఇంకా అంటే కాలీ ఫ్లవర్లో కొంచెం పనీర్ యాడ్ చేసేసి గ్రేవీ లాగా సో అది బాగుంటుంది కద కొంచెం హెల్త్కి మంచిది కాల్షియం ఉంటుంది పిల్లలకి ఇంకా కీర అంటే కొంచెం సమ్మర్ కదా ఆ సమ్మర్ కదా ఇంకా వాటర్ మిలన్ ఇలాంటివి సైడ్ డిషెస్కి కీరా గానీ హా బాగుంటుంది హెల్తీగా ఉంటుంది.
అదే అదే ఇప్పుడు పిల్లలకి చాలా కేర్ఫుల్ గా ఉండాలి
చాలా అండి ఎక్కువ ఉన్నాయి చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయి ఎక్కువ లిక్విడ్ ఐటమ్స్ తీసుకోవడం బెటర్ ఇప్పుడు
అవును
పిల్లలు కూడా ఎక్కువ
ఎలా చేస్తారు మీరు అది కర్రీ క్యాలీఫ్లవర్ విత్ పన్నీర్ అంటే
ఇప్పుడు మామూలు మనం కాలీఫ్లేవర్ గ్రేవీ చేసుకు కుంటాం కదా దాంట్లోనే పన్నీరు కొంచెము కర్డ్ వేసేసి పెరుగు, ఉప్పు, కారం అది కొంచెం బాగా ఆ దాంట్లో వేసేసి చిన్న చిన్న ముక్కలుగా కొంచేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్ పెట్టాం ఆనుకోండి ఇప్పుడు బటర్ మసాలాకి ఎలా చేస్తాం పనీర్ బటర్ మసాలాకి అలా నేను గ్రేవీ గ్రేవీ లో లాస్ట్ లో ఇది యాడ్ చేస్తాం అన్నమాట ఒక టెన్ మినిట్స్ మనం అలాగే పెట్టుసుకుంటే ఆ రైస్ కి కూడా బాగుంటుంది అంటే వీళ్ళు ఆ ఎప్పుడు రైస్ ఐటమే అంటారు కదా బాక్సెస్ ఆంత సో ఇలా ఒకసారి ట్రై చాలా బావుంటది.
అదే పిల్లలు ఎప్పుడు కొత్తదనాన్నే కదా కోరు ఏదన్నా డిఫరెంట్గా ఉంటే తినేస్తారు ఈజీగా. హలో
రైతాకీ ఏద్ దీంట్లో వేసేసుకొనీ, సైడ్ డిష్ గా పెట్టుకుంటే గూడా రోటీకి బాగుంటుందన్నమాట. ఇంక ఇప్పుడు ఇవే తినాలండి. ఖచ్చితంగా కీర తినాల్సిందే. చాలా ఓవర్గా ఉంది హీట్.
యా బాగా బాగా హీట్ ఎక్కువ ఉంది ఈ ఇయర్.
ఆ చాలా అండీ ఎక్కువ ఉంది.
స్కూల్ కి హాఫ్ డేస్ ఇవ్వలేదా.
ఇప్పుడు ఇంకా మనకి ఈ మంత్ నుంచే అనుకుంటా. పిల్లలకి హాఫ్ డేస్ అనుకుంటా, ఈ మంత్ నుంచి టే. సిక్స్టీన్త్ నుంచి టెన్త్ ఎగ్జామ్స్ అనుకుంటా. మేబీ అప్పటి నుంచి ఇవ్వచ్చేమో. ఇంకా హాఫ్ డేస్ వస్తే ఇంకా బాక్సెస్తో ఇంకా లేక ఇంక్ ఆహా ఇంక లం ఇంక ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్లు ఇంకా ఇంకా బ్రేక్ఫాస్ట్లు చూసుకోవాల్సిందే ఏదో ఒకటి. డిఫరెంట్ డిఫరెంట్గా అడుగుతారు ఇంకా అర్జెంట్ అర్జెంట్గా కాబట్టి. ఇంకా, ఇంగ ఏదో ఒకటి పెట్టాల్సింది ఇంగ తప్పదు. కాకపోతే ఈ ఎండలకీ ఏం చేయాలో గూడా అర్థం గాదు. ఈజీగా అయిపోవాలి మనక్
తీసుకోవాలి పిల్లలేమొ తా
సలాడ్స్ లాగా పెట్టేసుకోవాలి ఇంక అంతే. అవునండి. అందే ఎక్కువ మనము ఈ ఏసేసి ఇచ్చేస్తే పిల్లలకి మధ్యలో గూడా ఒక బౌ ఒకా టమ్లర్ లాగా సో అది బాగుంటుంది. వాళ్ళకి తగ్గుతుంది గూడా హీట్ తగ్గుతుంది మెయిను డిహైడ్రేషన్ అవ్వదు బాడీ బావుం గూడా ఊ
కీరా బాగా హెల్ప్ చేస్తుంది. కీరా ఇవి సబ్జా
జ్జా ఇప్పుడు ఇంకా ఇవే గదా. ఇంక సమ్మర్ స్టార్ట్ అయిందంటే ఇంగ ఇవన్నీ ఉండాల్సిందే మనకి ఇంట్లో. యా నా ఇ ఒకా వాటర్ బాటిల్ అయితే నేను అదే ఏసి ఇస్తున్నా సబ్జా ఏసి నాన పెట్టేసీ. ఆ వాటర్ లోక్ అలాగే ఏసి ఇచ్చేస్తాను వీళ్ళక్ బాటిల్స్ లో అయితే. అదే దె బెటర్ అనిపిస్తుంది నాకు. మామూలుగా ఇంట్
ఈ లెమెన్ తోటి ట్రై చేయండి లెమెన్ తోటీ లెమెన్స్ తీస్ చేసేస్తే ఏంటంటే సిట్రిక్ యాసిడ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది.
అవును అవును అవును అవును. వీళ్ళిప్పుడు సమ్మర్ వస్తే ఐస్ క్రీమ్స్ మీద ఎక్కువ పడతారు గదా. అది ఆహా మజ్జిగా అవన్నీ మనకొద్దు అంటరు వీళ్ళు.
ఊహు ఇంకా అంటే ఓ ఫ్రూట్ ఏదో ఒకటి ఫ్రూట్ తీసుకోవడం జస్టా. జ్యూస్ లాగా చేసేసి, ఎలాగో ఇప్పుడు అన్ని వస్తున్నాయి గదా మౌల్డ్స్ వస్తున్నాయి కాబట్టీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడమే. ఇంకా ఐస్స్ క్రీమ్స్. ఈ బయట ఐస్ క్రీమ్స్ అస్సలా హెల్దీ కాదు. ఊ అవును పిల్లలేమో వినరు ఇంక ఐస్ ఆ స
ఎందుకో ఊ అంతే అండి అదే గదా ఊహు తెలిసిందే. ఇలా మౌల్డ్సో ఏసి మనకి ఇవ్వడమే ఇవి ఐస్ క్రీమ్స్ అని తినేసేయాలా వాళ్ళకన్ని తెలివిలెక్కువ కదా.
ఆహా అవును, వాళ్ళు జడ్ జీన్ కదా, జడ్ జీన్స్ కి మనము ఏం చెప్పలేమ్.
అది, ఇంకేంటండి.
జెడ్ జీన్ కిడ్స్ కి మనం చెప్పేద్లా, వాళ్ళే రివర్స్ లో మనక్, చెప్తున్నారు.
అవునండి. ఇళ్ళు మనం ఎక్కువ ప్రోటీన ఉండేది పెడదాం అనుకుంటాం. బట్ వీళ్ళు తినర్ కదా. మంచి ఆపిల్ గానీ, క్యారెట్ ఇవన్నీ బ్రోక్లీ అవన్నీ సలాడ్ లాగా చేసేస్తాం. కానీ వీల్ తిన్రూ, అదే ప్రాబ్లం అయిపోతుంది. అది ఉమ్మ్.
ప్రోటీన్ ఉన్న వాట్లీ, అవేమో టేస్టీగా ఉండవు. ప్రోటీన్గా ఉన్
బా అంటే వీళ్ళకి హెల్దీ అవసరం లేదు గదా. టేస్ట్ కావాలి, టేస్టీ గా
అదే టేస్ట్ కావాలి. మనమే, ఏంటంటే ప్రోటీన్స్ ఏవీ ఉన్నాయి.
ఆ ఈ సమ్మర్ కి ఏంటి ఉంటాయా, ఆ ఇవి ట్రై చేస్తాం. బట్ అవి వాళ్ళు ప్రిఫెర్ చేయరు.
వాళ్ళకి హెల్దీ గా వద్దు.
హుమ్మ్.
సమ్మర్ హాలిడేస్ ఇచ్చారంటే ఇల్లు పీకి పందిరి ఏస్తారు ఇంక్.
ఉమ్మ్. ఖచ్చితంగా అండి. ఇంక హాఫ్ డేస్ చూడండి, ఇప్పుడ్ ఇంగా స్టార్ట్ అవుతాయి గదా. ఇంకా ఈ మంత్ అనుకుంట, ఈ మంత్ నున్ చే అనుకుంట. ఇంగా స్టార్ట్ అవుతుంది. ఇంకా ఫ్రిడ్జ్ వాట్, టర్, ఇంక ఎక్కువ ఇవే, కూల్గా ఉండే ఐటమ్స్ ఎక్కువ ప్రీ
అండ్ క్లైమేట్ చేంజ్ వల్ల కూడా, ఊరికే కోల్డ్ ఓచ్చేస్త్ తా ఉంటది. వేడ్ మీద.
ఆ అస్సల్ ఏం లేకున్న, తాగకుండా ఓచ్చేస్తుంది, అది. అదే గదా. ట్రై జేయాలి.
మట్టి కుండలు అట్లాంటివి పెట్టుకోవడం బెటరూ. అవి కూడా కూలింగ్ బాగానే ఓస్,
ఓస్తుంది అదే. అంటే ఇంకా ఇప్పుడు ఎక్కువ ఉంది కదా, మరీ చాలా ఎక్కువ ఉంది. ఇ అవునండి.
అవును.
ఇంకా వా, మట్టి కుండలోనే మజ్జిగ కూడా వేసి పెట్టుకుంటే బెటర్ అనిపిస్తుంది, నాకైతే అంత వేడిగా ఉంద్,
అవును జాలా హే, ఇంకా చాలా ఇంకా. ఇంకా ఇంకా ఇక్కడ మనము ఇంకా మార్చి లోనే ఉన్నాము. మేయల్, మే లాగే ఉన్
ఉమ్ అసల్ ఇప్పటికే స్టార్ట్ అయిందండి, అదే కదా. మే, జూన్, మే ఎండింగ్ లాగుంది నాకైతే.
మే లాగే ఉండోచ్చా. ఇంకా మే ఓస్తే ఎలా ఉంటుందో.
ఇంక్ అంతే. అదే ఇంకా వీళ్ళతోనే సరిపోతుంది. ఇంకా వీళ్ళు, ఏవొ ఒకటి అడుగుతూ ఉంటుర్, మనం చేసి పెడ్త్ తూనే ఉండాలి ఇంకా. ఈ సమ్మర్లో అయితే, ఇంకా మ్యాంగోస్ కూడా స్టార్ట్ అవుతాయి, ఇంకా వెరైటీ,
అవును. సఫ మ్యాంగోస్ అందరి ఫేవరెట్ కదా.
అంతే కదండి, ఖచ్చితంగా.
మ్యాంగోస్ తినొద్దు అన్ అన్నా, వాళ్ళు వినరు.
నేనైతే ఆ నేనైతే అది చేస్తా తెలుసా మోస్లవే ఇచ్చాసా నే డ్జ్ లో కస్టర్డ్ ఫుడ్ంగ్ లా చేసేసి అవే ఇచ్చేస్తాను అ మాట వీళ్ళకి ఎక్కువ మరీ ఇంకా ఐస్ క్రీమ్స్ ఐస్ క్రీమ్స్ అంటే వళ్లకి గొంతు పోతుంది ఖచ్చితంగా
ఇది కూడా ట్రై చెయండి ఒకసారి క్యాష్యూ అను ఆ క్యాషు అండ్ పిస్తా చెం లైట్ గా మిక్స్ కొట్టేసేసి వా పాలల్లో కలప్ షుగర్ కలిపేసేసి పెట్టేసేయండి చాలా యమ్మిగా ఉంటది అది కూడా ట్రై చేయండి అది ఒకసారి
ఆ క్రీమీ టెక్చర్ వస్తుంది కదా బాగా ఆ ముడి వేసేసే హ్మ్ హ్మ్ ట్రై చేస్తాను ఈసారి నేను ట్రై చేస్తాను ఎప్ ఎప్పుడు మ్యాంగోతో ట్రై చేస్తాను సీజన్ ఈసారి ఇలా ట్ర ట్రై చేస్తా అవునా
లేదు పీసెస్ చిన్న చిన్న పీసెస్ కూడా కట్ చేసే మ్యాంగో పీసెస్ దాంట్లో పెట్టేసి పెట్టుకున్నా చాలా బాగుంటాం మా మదర్ డిష్ అది సమ్మర్ వస్తుందంటే యాక్చులీ కాదే
ఆ అదే అదే ఇం అవును అవును ఖచ్చితంగా హ్మ్ కొంచెం ఇది వెరైటీగా ఉంటాదిలేండి డిఫరెంట్ గా వీళ్ళకి అనిపిస్తుంది తినాలి అని యాయా ష్యూర్ ఖచ్చితంగా ట్రై చేస్తా నేను ఈ సారి ఓకే అండి
ఇంకేంటి
ఖచ్చితంగా ట్రై చేస్తాను ఇంకేంటం లంచ్ అయి పోయిందా ప్రిపేర్ చేసేసార ఆ
ఆ అయిపోయింది మార్నింగ్ అయిపోతుంది మాకు ఆ లేదు లేదు టైం లేదు ఆఫీస్ లో ఉన్నాను కొంచెం